చుప్ జస్
ఊమ్ చెప్పు
కా
నువ్వు ఆధార్ కార్డు పెడితే నీకు అమౌంట్ వస్తది. ఒకే నా నువ్వెప్పుడు పెట్టుకుంటె అప్పుడు వస్తది. నువ్వు పెట్టకపోతే, నీకు రాదు ఇంక నీ ఇష్టం.
నీకు ఫస్ట్ నీకు వత్తుందా లేదా చెప్పు అప్పుటి వరకు పెట్టన్ నేను నీకు
కంప్లీట్ అయింది. చే ఐదు మాత్రమే ఇంకో పదైతుంది. పదహైదు పదులు మాట్లాడాలి. పదహైదు పదులు ఎంత
పదైదులు పదులా
ఆ నూట యాభై నిమిషముల
ఓడి అమ్మ నూట యాభై నిమిసాలే
అన్నవరు
వన్ అవర్ వన్ అవర్ రెడ్డీ టూ అవర్స్
ఆ వన్ అవర్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ టూ టూ అండ్ హాఫ్ కదా టూ అవర్స్ ట్వంట మినిట్స్ అయితది
ఇ త్రీ ఎంత వత్తది
తెలీదు ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు వక్కాలకి ఎంత కొంత తిలా
కన్నా జాయి ఇది జాయి యాప్ అని ఉంటది అది ఎలా అనుకుంన్నాం మాములు గా కాల్ చేస్తాం కాల్ చేసి ఆ యి ఇంచ్ ఎం మాట్లాడం వన్ టే ఆళ్ళ ఇది కొన్ని మ ఇది మ్యాటర్ ఏదోటి ఇస్తారు
ఆ
మ్యాటర్ చదివి అలా ఇగా చదివేసాం అనుకో
హు నాకు తెల్ద బా వేవీ చెప్పలే నువ్ నాకు మళ్ళీ వాట్సాప్ ప్ లో అదే ఆప్ యొక్క లింక్ షేర్ చెయ్
లింక్ నేను అంటే మా ఫ్రెండ్ ఆడాడు నా నా అకౌంట్ ఇచ్చేట్లా న అకౌంట్ ఇచ్చాడు లే ఆడు అప్పుడే ఆడికి ఎంత పడ్డాయ్ అనుకున్నా పద్దెనిమిది వందలు కరట్గా ఆడి కర్ట్గా చేస్తే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ హో చేసే చేసడంటడు
హు ఆ త్రీ అవర్స్ ఇదే అ నా అది టూ అవర్స్ ఏ గదా అల్దే నా ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఇది టూ అవర్స్ ఏ కద
ఆ ఆతే ఎంత పద్దెనిమిది వందలు
హు అర్ధం కాలే
పద్దెనిమిది వందలు అడ్డాేయ్ నా అకౌంట్కి అంటే యూబి ఐడి నాది ఇచ్చను ఇమ్మంటేనే పద్దెనిమిది వందల అంటే నా బుర్ర పాడై పోయింది
హు
కర్ట్ గా టెన్ మిన్
టెన్ మీనిట్స్ కే ఆరొందల్ లా అదే నాకు జెప్ ప్పోచ్చుగాదా
జో ఇది జో టాక్ ఏదో గాని ఉంటది
ఆ అంటే మాట్లాడాలా ఫోను ఏం మాట్లాడాలి
ఏం మాట్లాడాలి మాములుగానే ఉంకౌన్ పర్సన్ తగులుతారు ఎవళ్ళో ఒకళ్ళు ఇది ఒ బ్యాటర్ టర్ కింద చదువుకోవడం చెప్పడం
ఊహ మరి నాకు అడిగి నాకు చెప్తావా నేను ట్రై చేసుకుంటా
అద్ జు ఇది లింక్ ఎడతానులే
ఉ
జొష్ టాప్
నువ్వు హాస్టల్లో ఉంటావా లేకా ఇంటికి వచ్చేస్తావా
వచ్చేస్తాను ఇంటికి వచ్చేసాను కాబట్టే ఇంటికాడ ఉన్నాను అంటున్నాను
నీక హాస్టల్ అలవట్లేదా
లేదు
ఏమని
ఎప్పుడన్నా ఉంటే
నేను ఎప్పుడు హాస్టల్ లోనే ఉంటాను తెలుసా మూడో క్లాసుల నుంచి నన్ను హాస్టలే వేసేసారు
ఓహో అవునా
ఊ అట్టే అలవాటు అయిపోయింది అందుకే ఇప్పుడు నేను బయట ఉన్న ఇంటికి పోను ఎప్పుడు ఒకప్పుడు పోతాను ఇంటికి ఇంకా
నువ్వే చెప్పాలి
నువ్వే ఎప్పాలి బా ఏదన్నా ఉంటే ఏదో ఒటి మాట్లాడుతా ఉండాలి మాట్లాడుకుండా ఉండకూడదు ఇందులో సైలెం గా వుంటే కట్ చేస్తారు రిమార్క్ చేస్తారు
అవునా
ఇందులో ఒకవేళ అయి దందలిస్తే నీకి ఎంతో కొంత షేర్ ఇస్తలె ఓకేనా
నాకు వొద్ద మ్ నేను మొన్న డబ్బులు కొట్టలేదు నే గిల్టీ గా ఫీల్ అవుతున్నాను
అప్పుడు ఎమర్జెన్సీ అంటే నేను ఏమ ని ఏం చేసానంటే వాషింగ్ మిషన్ ఒకటి ఆర్డర్ పెట్టేసా
ఓకే
అప్ నా దగ్గర డబ్బుల్లా క్యాన్సిల్ బెడ్డేస మళ్ళీ నేను మళ్ళీ దమ్మ టూ డేస్ ముందే ఏమో క్యాన్సిల్ బె‌ట్టేస మళ్ళీ నెనిక ఏం జేయలేక డబ్బులు లేక మళ్ళీ మ నిన్న వచ్చింది ఒక ఆరు వేలు బడింది అకౌంట్ లో దాన్ని ఏం దీస్ ఎలా అన్ని ఖర్చులు చేసేస వాషింగ్ మిషిన్ వేరే వాళ్ళు ఇస్తా అని జెప్పారు
ఊహు మంచిగా ఉంటాయ్ అంటే వాడు కన్ బట్టి ఉంటది అది
మ్మ్ ఇంకా నేను ఒకదాన్నే ఉంటా కదా ఈ రూమ్ లో ఏదో ఒక రెండు జతులు మూడు జతులు వేసి తిప్పుకుంటా ఉంటాను వాషింగ్ మిషన్ లో ఇంగా యాడ్ ఉతికేది ఇడనేసి ఏడానేస
మ్మ్
మ్మ్ అందుకనేసి వాషింగ్ మీన్ బెట్ట దానికి ఒక మూడు వేలు ఇచ్
ఆ
బట్టలో ఒక రెండు వేలు కొనుక్ నేస ఏఊబట్ లే అందు రఫ్యూస్ బట్టలు ఉంటాయి కదా షార్ట్ టో లో ఇలా అది తీసేసుకున్న రెండు జతులు నార్మల్ డ్రెస్ ఒకటి కొనుకున్నా ఇంత మలి రెండు వేలునే ఉండడానికి రెంట్ రూమ్ రెంటిక్చేస్తాన్నం
ఆ
మ్మ్
మ్మ్ పొద్దున్నే స్ కి టిఫిన్ చేసి ఎల్ అలా ఫేవర్గా ఉండడం వల్ల ఇది బాడీ అంత పెయిన్లు వచ్చేత్తున్నాయి
అంటే ఎక్సర్సైజ్ చేస్తావా నువ్వు ఆ
లేదా అంతా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లన్
మ్మ్ హు ఎంత ని వయసెంత
తొంటి టూ
నాది గూడ తొంటి టూ ఏ ఇయర్ లో పుట్టావ్
తొంటి టూ వచ్చాకే ఇది టూ థౌజన్ త్రీ
మ్మ్ నేను రెండు వేల రెండు లో పుట్టా కానీ నా సర్టిఫికెట్ లో నేను చదువుకునేటట్ అవన్నీ వచ్చి రెండు వేల మూడు ఇచ్చాను రెండు వేల మూడు
నా సర్టిఫికెట్ లో రెండు వేల అయిదు ఉంటది
ఒయ్యో ఐదు కిందకి ఇచ్చేసారు
ఆ
ల్ ఐద్దాక ఎందుకు ఇచ్చేసారు
ఎ ఎందుకు ఇచ్చేసామంటే ఏం చెప్తాం అక్కడ టెన్త్ లోనే మార్చ ఇది ఆ డేట్ వేసేసారు అక్కడ టెన్త్లోనే
ఆ
ఇంకా అదే మార్చుకోవాల్సి వచ్చింది
మ్మ్ హ్మ్
మ్మ్
నాకు తెంత్ లో ఏమేసారు తెలుసా తెంత్ లో కూడా రెండు వేల మూడేసారు నేను పుట్టిన తే
టెన్త్ ఏబ్యా ఇది ఏ సంవస్ ఏమైంది మీకు
పజ్జెనిమిది రెండు వేల పజ్జెన్మిది. టెన్త్
ఓకే. పజ్జెనిమిది
మ్మ్ హు పజ్జెనిమిది మళ్ళీ ఇంట్ర్ డైట్ డిగ్రీ ఇప్పుడు పీజీ కంటిన్యూగా చదువుకుంటాన్న ఉన్నాను.
ఉమ్మ్ హూ
నువ్వెందుకు లేట్ చేసావూ
నేనేం లేట్ చేసాను. కొన్నాళ్ళ చదివి కొన్నాళ్ అంటే సంవత్సరం చదవడం టెన్త్ అయ్యింది ఒక సంవత్సరం ఆగాను.
మ్మ్ ఖాళీగా ఇంట్లో కూర్చుందామా టెన్త్ అయ్యిందబ్బా ఫ్రీ అన్నట్టున్నావు.
అన్నా అనుకోన్నాను.
ఆ మళ్ళీ డిగ్రీ అయింది. డిగ్రీ లో కొంచెం ఫ్రీ అనేసి ఒక సంవత్సరం లీవ్ అటేసుకుంటేట్ట కష్టమ అయిపోతది. ఏదో ఒకటి చదువుతాండాలబ్బా ఫెయిల్ అయిపోయిన పాస్ అయినా దానికి కత వేరు చదివయితె చదవాలి. ఫెయిల్ అయితే కట్టించుకునడం మళ్ళీ ఎప్పుడైనా రాసుకోవచ్చు దాని సంగతి కాదు కోర్సు కంప్లీట్ చేసేయాలంతే
ఓకే
మ్మ్ ఎప్పుడు పోయినా పాపన ఎగ్జామ్ టైమ్ లో పోవాలి అది పాస్ అయినా ఫెయిల్ అయిపోయినా ఎగ్జామ్ రాసి వచ్చేయాలి.
ఓకే ఓకే.
టీ చేయాలి. ఇంకా ఏం చేసారు ఇంట్లో వంటీరోజు
ఏం చేసారు మా ప ఇది మా పక్క ఇంటి దగ్గర వాళ్ళు కొత్తిల్లు కట్టున్నారు గృహ ప్రవేశం. అవ్ అక్కడ ఇంటి భోజనం మాకు
ఉమ్మ్ హూ అంటే వాళ్ళు చికెన్ లవన్నీ చేయర్ చేస్తారా లేకపోతే నార్మల్ వైట్ రైస్ రసం సాంబారు పెడతరా
చికెను మొత్తం
చికెన్ ఒకటే పేడతారా గృహ ప్రవేశం కదా చికెనవి పెట్టచ్చ పేట్టకుడదా
పెట్టచ్చు చికెన్కిపెళ్ళికే పెట్ర్
ఉమ్మ్ ఇల్లి పేళ్లికంటే పెళ్లి చేస్తే నలుగురు పట్టాలు మంచిగా బూ అని పెడతానా ఈ ఇంటికంటే అది ఇల్లు కదా దేవుడితో సమానం అంటారు కదా లేకపోతే చికెన్లు చేస్
లేదు లేదు లేదు పెడతారు పెడతారు.
ఉ ఇంకా
ఇంకా వాళ్ళ నేనమ్మో ఇంటి తెచ్చేయ్మన్నాను సాంబారుని రైసే తెచ్చే చికెన్ తిన్లేదు. అంటే ఇవరం ఉంది కదా ఎందుకంతన్నావ్
రసంతో తినచ్చు కదా ఏం కాదు కదా
పర్లే ఏటి రైస్ తిన్నాను అంతే లైట్గాన
ఉ ప్రొఫైల్ ఎందుకు నువ్వు అది పెట్టుకోండవు కుక్కది
ఏ
ఆహా దీగాను హోటల్ బేట్కుంటారుగదా నువు కోత్తగ బెట్టుకకోనౌ అందకోసం
నా అంటే ఇది రీస అది మా దగ్గర పదమూడు సంవత్సరాలు బట్టి ఉంది
ఓ గాడ్ హా హ్మ
వతింటికా కుక్కలుతో చచ్చిపోయలే అప్పుడు చచ్చిపోద్ద అనుకున్నాం కానీ దేవు గట్టి పేమన్నా ఉందండి అలా బతికించసాడు దేవుడు నాన బతికించాడు చానాబాధ వేసి ఒక రోజు పేలిడేస్ అని ఇది స్ప్రే బామ్ వోళ్ళంతా మంట వచ్చేసి ఎక్కడక్క పోయిందో పోయింది నైట్ ఎప్పుడో వచ్చింది ఇంటికి
ఉండు కట్ చేసి చేస్తానా టెన్ మినిట్స్ అయిపోయినట్టు ఉంది ఆ
ఆ సరే